హాయి
హాయ్ చేస్తున్నావ్ దయ్య
హవాయి
ఏం బొచ్చు ఊ ఆ తిన్న ఇంతసేపు రాస్తావా మరి కాల్
అయితే పోవట్లేదు అది
ఎంతసేపు
ఏమో
తొందరగ అయిపోగొట్టుకో
నాకు చెయ్యి నొప్పిస్తుంది
అప్పుడే
ఆ హుమ్ రాసిస్తావ కొంచెం
నువ్
అంతేలే ప్రేమ తగ్గి పెండింగూ
రున్నట్టు
అసలు నీకు నేను ఎప్పుడు అర్థంకాను
అసలే నీకు ఎప్పుడు అర్ధమైన అండి నేను నీకు అర్ధం అయినప్పుడు నువ్వు నాకు అర్థమైతవులే
అబ్బో
హ్మ్ చేద్దామా ఏం చేసిన్నావ్ రాస్తున్నావ్
ఇంకేంటి విశేషాలు
ఎప్పుడు వస్తాయి సుప్రియ మనీ
అబ్బా నిజంగ
ఆ
సుప్రియ నా
సరే ఎప్పుడు వస్తయ్ మనీ
తెలిదురా ఎప్పుడొస్తయో
ఉ
అది వస్తాయిలే మెల్లగ్
ముందు సార్ అయితే బాగుండే కదా తొందర తొందరగా వచ్చినయ్
అవునవును
అవు అవును నాకు నువ్వు నాకు ఆ మనీలో ఫైవ్ హండ్రెడ్ నా మీద ఖర్చు పెట్టినవు కదా.
అత్త మామ నేనే
మొత్తం గాదు
ఆ
ఆ టాప్స్ అన్నిటికీ ఆ మని ఏం ఖర్చు పెట్
నువ్వు ను వ్వు అక్క ట్విన్నింగ్ అదే మనీ
ఏంటి
నువ్వు అక్క ట్విన్నింగ్ కొనుకున్నరు చూడు
ఆ
అదే మనీ
ఓ అయితే అది ఫిఫ్టీను ఒక టాప్ ఫైవ్ హండ్రెడ్
ఆ
అంటే నీ మనితో నువ్వు ఇప్పియలేవు కదా నాకు
నేను కష్టపడితే వచ్చినయామనీ
ఆ బొచ్చు అదొక కష్టం
ఆ
అదొ ఒక కష్టం అని ఎవరన్నంట్రా
అనర ను ఆ మాత్రం జెయ్యవ్
ఏ మాత్రం జెయ్య నేన్ నీకు
ఆ
అవునేన్ చెప్పడం మర్చపోయ్న మమ్మీ రీఛార్జ్ చేయ్యదంట సంజవాడది సంజగాని సాలరీ వచ్చిన్ తర్ మనన్నేమనంటే
అహ
ఆ నిజం
ఈ మనీ వస్తే చేసుకుందాం ఎందుకు
ఏమో వస్తాయ అని అనిపిస్త
ఈసారీనా
ఆ లాస్ట్ టైం కూడా ఇట్లనే సగం సగం నమ్మకంతోటే ఉంటుం లే గానీ
హమ్ మళ్ళీ ఇప్పుడు ఉందా మీద నమ్మకం
మన మీద మనకే లేదు
హమ్ నీకు నమ్కమే ఉండ దాయే
అ ఏం జేద్ధం
ఓ
నమ్మకం అనే వర్డ్ ని అసలు పోయింది మీ వలనే కద పోయింది
ఆ అవునవును
ఆ నిన్న నా మయ అదా నువు నువ్వేగద నన్న ఆగంద జేష్ ఆ
అవును
నిజమే నువ్వే చెప్పు ఆ రోజు ఒక్క మాట మాట్లాడుంట అయితే అగ అ మాట్లాడలేద నువే
ను ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి అబ్బా నేను అ
ఆ
తను ఏం మాట్లాడాలి
ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడాలి
హమ్ ప్చ్ మరేం మా
హమ్ ఇకి నీకి ప్రాబ్లమ్ అయితుంది గదా హమ్ హలో
నీకేం బాక్స్ లెవ్వా
ఆ చదువుకోవాలి
ఏం చదువుకుంటావ్
జావా
మీ దోస్తుతో మాట్లాడినవా
శిర్షన
ఆ
యా అన్న ఫోన్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళలేను వెళ్ళాక ఫోన్ చేసా అ అన్నారు సరే అని చెప్ప
ఆహా ఇంకేంటి మరి
చార్జింగ్ చూడ సెల్ కొత్త
చొప్పలి
ఇంక హలో స మా బెడ్ క్లీన్ గా సదురుకున్న ఇంక నువ్వే కద లాస్ట్ టై యూస్ చేయమని అంటే రాట్లేదని వదిలేసవ్ ఆ
ఇప్పుడు ఏం చూపిస్తుంది
నువ్వు నా ఆ అకౌం ఏమంటరు నీ అకౌంట్ లాగిన్ అయినవు సో రాట్లేదు ఇగ అది నాదిగ హామ్
ఇచ్చ బాక్స్
అ అప్పటి నుంచి సెవెన్ మినిట్స్ ఎ అయ్యింద నే
ఇది
ఆ
ఏం ఉందా మే మాట్లాడే ప్రతి మట్లు వాళ్ళు రికార్డ్ చేసుకుంటరు ఎం మా
అక్క ఒమ్మే ఇటు రా మ్మే ఛలో అయిపోయినాక ఫోన్ కట్ చేసి ఉంచు పన్నాయి
నువ్ ఎప్పటి నుంచి చూస్తున్నావ్ హలో
మ్మ్
మ్మ్ ఆ చెప్పు
భయమే బొచ్చు పైసలు నువ్వే పెట్టుకో, నువ్వే ఉంచుకో
హలో
ఆ చెప్పు
చెప్పాలి
చెప్పు వింటా అవును నీకన్నా పెద్దోళ్ళమ్మా
నీ దోస్తుటు గురించి చెప్పు నీ బెస్ట్ గురించి
నా బెస్ట్ గురించా
ఆ
ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు చెప్తా
మీ బాండింగ్ గురించి
నీకు తెల్వదా
ఏం తెలిదు చెప్పు కొన్ని
బాగుంటదిలే ఒక లవ్ స్టోరీ లాగా
ఆహా మీదా
మ్మ్
ఓకే
హే వెళ్ళు కిందికొచ్చిన తర్వాత నేను నీకొకటి చెప్తా గుర్తు
ఎవరు తిండి వచ్చినంక
నువ్వు
నను పిండి కొచ్చినంక నా
ఆ పైకి వచ్చాంక
ఆహా
హ్మ్
దేని గురించి
ఆ నార్మల్గానే
అంటే
అంటే ఏం లేదు కావలిత్తే
పెద్దోళ్ళు చెప్పాలీ
అన్నిటికీ పెద్దోళ్ళని ఒకడే పోవుడ
ఏంది రాదు మా పేదళ్ల గురించి మీకెందుకు
నిజంగానే మా నిజ నిజంగా నే ఈ మాట చెప్పాల
మా పేదోళ్ల గురించి ఉన్నో పెద్దోళ్ళు తెలుసు తెలుసుకో పెద్దోళ్ళ గురించి పేదోళ్లు తెలుసుకోవాలి.
అబ్బో
ఆ
అవును మీకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారు చెప్పు
ఆ వాళ్ళకి మంచి
ఏం చూసినవ్ నువ్ ఓ
నేనేం త
చెప్తున్న పైసలు పడ్డాయి డంకా
చెప్పండి
హ్మ్ చెప్పాలి నువ్వే మీ కార్య యాప్
ఏమో చూడాలి ఈసారి వర్క్ కోసం
ఆ ప్రాజెక్టు కోడు ఏదో కోడ్ లేం లేవ్ తవక
ఏం ఆ కోడ్ వాళ్ళు పంపట్లే ఎవరో కోఆర్డినేటర్ని అడగాలంట
అ మరి ఆ కోఆర్డినేటర్ ఎవరే అసలు అసలు ను ను అబ్జర్వ్ చేసావా వాట్సాప్ ఉంది చూడు అకౌంట్
ఆ
ఆ అకౌంట్లో వాళ్లు రిపీటెడ్ గా ఒకటే ఏమంటారు మెస్ చేసి చాలా సార్లు రిపీట్ చేస్తురూ మనం ఏం క్యూస్షన్ అడిగిన ఒకటే మెసేజ్ ని రిపీట్ చేస్తూరు ఫోర్ రీ ఫోర్ మెసేజెస్ ఏమో ఉన్నాయి ఆ మెసేజెస్ తిప్పి తిప్ ఏ అవేపెడతా మ్మ్ ఏం మా దానికి మించి ఇంకేది అడిగినా ఏమిటికి ఆన్సర్ ఇవ్వ లేద్
సార్ కి బతిమాలినా
ఆ అది ఇదే హ్మ్ ఇంకా అట్లాంటప్పుడు మనం దాని ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకుంటామే తెలిసినంత ఆ ఇన్ ఇగో వాళ్లకి ఒక థాట్ రావాలి కదా అంటే లైక్ ఇట్లా చేస్తే వస్తాది ఇట్లే మీకు అప్పుడు అక్క చెప్తే ఎంత క్లియర్ గా చెప్పింది అట్లా క్లియర్ గా చెప్తే మనం చేయగలుగు తం గాని మరి ఇట్లా ఏం అడిగినా అవే ఫోన్ మెసేజ్ పంపితే ఏం వస్తది ఏం అర్థం అయిద్ది
ఊకె వాళ్లకు అర్థం కాక, మనం ఏం చెప్పినా ఆయన నేను
హమ్ ఇంకేస్ రాకపోతే ఇగ వేస్ట్ అనే నా
ఇంకా అంతేగా మన మనకు యూస్ ఉంది కాబట్టి మనం మనం మన టైం ని మనం ఇన్వెస్ట్ చేసు సో వచ్చిన మంత
చేయాలనన్నావ్ -
చేయలేదా
నాకు చాట్ జిపిటి లోనే కొట్ అంత అవే అప్పుడు చాట్ జిపిటి చెప్పింది కదా ఏమంటారు ప్రాజెక్ట్ కోడ్ లేనిది మనం ఏం వర్క్ చేయలేం దాని